హరే అండి
హాయ్ అండి
హాయ్ బాగున్నారా
బాగున్నా అండి మీరు బాగున్నారా అండి
అవును బాగున్నా ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారు
పిల్లలు ఫోన్ల్ చూస్తున్నారండి ఫోన్లల జమాన్ అయిపోయింది మొత్తం మ్ అంటే అంటే ఫోన్లు చూస్తున్నారు మీ పిల్లలు చూస్తా లేరా మేడం ఇప్పుడు ఇప్పుడు కొద్దిసేపు చూసి పడుకుంటావా అని చెప్తున్నారు ఇగ అందు గురించే అవునవును అవునండి అవును మీ తిన్నారా అండి మీరు
ఆ తిన్నామండి బిర్యానీ చేసిన ఈ రోజు మా బ్రో వచ్చిండు మా ఇంటికి
ఏ బ్రో అండి
జమ్షిద్ బ్రో
ఒకే ఒకే వాళ్ళ వైఫ్ తోటా
ఆ వైఫ్ తోటీ ఫస్ట్ టైమ్ వచ్చాను కదా బిర్యానీ చేశాను గులాబ్ జామన్
ఒకే ఒకే తినిపచ్చి పంపించారా బట్
ఆ ఇప్పుడ వెళ్ళిళు వాళ్ళు ఇప్పుడే వెళ్ళారండి
అవునా నేను అదే మరి నాకు ఇలానే తెలిసింద అదే మీకు ఫోన్ చేశానండి మాట్లాడదాం వేరేటోళ్ళకి ఎందుకు నేను వేరే మీకు చేసాను ఇంకా బాగున్నారు కాదా మీరైతే వస్తన్లేరు కదా ఇటు
అవునండి మాది
గ్యాస్ ది బాగా ఇదైతుంది కదా అండి గ్యాస్
అవును చాలా షార్టేజ్ నడుస్తుంది కదా
అవునవును కట్టెల పొయ్యి మీద ఫ్యూచర్ లో ఇట్లనే చేయాలని చెప్
ఇంకా రేట్లు చాలా టూ థౌసండ్ త్రీ థౌసండ్ వరకు అయ్యే ఛాన్స్ ఉంది
ఆహ హా
ఒక్కటి దొరకడమే కష్టం అంటా
అరె అరె అరే ఎట్లానో ఏమో అండి పరేశాని ఉంది
కట్టెల్
ఆ ఆ కట్టెల మీద చేయాలి ఆ కట్ ట్టల్ కూడా దొరకాలి కదా నీ టైం మీద
ఊ కట్టెల మీద చేయడం కూడా రావాలి కదా మనం మదర్స్ కి వచ్చినట్టు మనకు రాదు కదా
అది కూడా కర్రెక్ట్య్
ఆ
ఊ ఎలానో అక్కడ వార్ జరుగుతుంది ఆ వార్లో ఎలానో ఏమో ఇంకా అది కొనసాగుతూనే ఉంది మరి అది ఎంతటి వరకు ఊ ఇదైతుందో తెలీదు
ఆ
ఉమ్ ఇంకా అండి ఏం చేస్తున్నారండి మీరు హలో హలో వాయిస్ ఇనిపిస్తలేదా అండి హలో హలో హలో ఐ హాయ్